ఎవరు
హలో ఎలా ఉన్నావ్
నేను బాగున్నా నువ్వు బాగా ఉన్నావా
నేను కూడా బాగున్నాను ఏం చేస్తున్నావు
ఏం లేదు కాలేజ్ వర్క్ చూసుకోని ఉన్నాను ఏం చేస్తున్నావు
నేను కూడా అంతే ఇంగా ఆ అంటే గూగుల్లో సర్చ్ చేసు కొని ఉన్నా ఇంకా నెక్స్ట్ వీక్ మన సెమినార్ ఉంది కదా నాకు చాలా టెన్షన్ గా ఉంటే ఇంక దానిపైన ఏం మ్యాటర్ చెప్పాలని సెర్చ్ చేస్తాన్నా
ఎందుకు నువ్వు బాగా ప్రిపేర్ అయ్యావు కదా ఎందుకు టెన్షన్ పడుతున్నావు
ప్రిపేర్ ఏమో అయ్యాను కానీ స్టేజ్ మీదకి వెళ్ళగానే భయం స్టార్ట్ అయి పోతుంది నాకి ఒకటి చెప్పాలనుకుంటే ఒక ఫైవ్ లైన్స్ చెప్పాలనుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ లైన్ చెప్పేసి వచ్చేస్తా అట్లా తో కాన్ఫిడెన్స్ పోతుంది నాకు కూడ
చాలా మంది స్టూడెంట్స్ కి కామన్ లే నువ్వు ఒకటే కాదు కాని
ఇంకా మొత్తం హ్యాండ్స్ మొత్తం షివర్ అయిపోయి షేక్ అయిపోతాయి ఇంకా వాయిస్ నాక్కూడా కూడా అసలు ట్రెంబుల్ అయిపోతుంది తెలుసా ఉనికిపోతున్నా అట్లే
నాకు ఫస్ట్ సెమినార్ అప్పుడు కూడా అలానే అయింది
మ్న మరి ఎట్లా మేనేజ్ చేసినావు
మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసా ఇంట్లో చానా సార్లు ఇంకా ఫ్రెండ్స్ ముందు కూడా ఒక ప్రజెంటేషన్ లాగా ఇచ్చాను
అంటే ఆడియన్స్ అందరిని చూస్తూ కాన్ఫిడెన్స్ పోతుంది నాకైతే ఫస్ట్ వాళ్ళని చూస్తేనే కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది
అవును ఆడియన్స్ ని ఫ్రెండ్స్ లాగా ఇమాజిన్ చెయ్ అప్పుడు స్పియర్ తగ్గుతుంది నీకు
అయినా కొంతమంది ఆడియన్స్ లో ఫ్రెండ్స్ కూర్చొని ఉంటారు కదా వాళ్ళు ఇంకా ఎక్కువ నగపిస్తారు తెలుసా
అదేమో నిజమే వాళ్ళని చూస్తే ఇంకా నవ్వు ఎక్కువ వచ్చేస్తుంది
ఇంగా అవును ఇంకా క్వశ్చన్స్ అడిగితే ఇంకా ఆన్సర్స్ అయితే చెయలేకపోతే ఇంకా అదొక పెద్ద ఇది
తెలిసినవి చెప్పు తెలియకపోతే ఆవిల్ చెక్ ఇన్ గెట్ బ్యాక్ అని చెప్పచ్చు
మ్మ్ అంటే ఆ టైమ్ లో టీచర్స్ ఏమానుకుంటారో అని కొంచెం భయము
టీచర్స్ పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ ఎక్స్పెక్ట్ చేయ్యరు కాన్ఫిడెన్స్ ఎఫోర్డ్ చేస్తారంతెలే
మ్మ్ అంతే ఇంకా నాకు ఇంగ్లీష్ లో మాట్లాడడం కూడా కొంచెం ప్రాబ్లం అనుకో
సింపుల్ ఇంగ్లీష్ యూజ్ చేయి డిఫికల్ట్ వర్డ్స్ అవసరం లేదు వాళ్ళకి
ఆ ఇంకా స్లైడ్ మర్చిపోతే ఏం చేయాలి
స్లైట్స్ని పాయింట్స్ కోసం యూస్ చెయ్యి ఫుల్ రీడింగ్ చేయకు
కానీ మా కాలేజ్ లో అట్లా ఇట్లా పి డి ఎఫ్ పెడతారా మొత్తం చదువుకుంట పోతారంటే ఇంకా వాళ్ళు చేసే పని కూడా మనం కూడా చేయాలి కదా మనం కూడా చదువు కుంట పోదామ అనుకుంటున్నాను నేనేంటి
అది వాళ్ళు చేస్తే కరెక్ట్ కానీ మేము చేస్తే తప్పయిపోతుంది వాళ్ళకి మేము చెయ్యలేమలా
అది కూడా నిజమేలే మన మోటో ఏమంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మన ఆడియన్స్ ి డెలివర్ చేయాలా అది అదే మన మెయిన్ మోటవ్
అవును ఇంకా ప్రెజెంటేషన్ ముందు హార్ట్ ఎంత ఫాస్ట్ గా బీట్ అవుతుంది కదా
అవును ఇంకా డీప్ బ్రీత్స్ తీసుకోవాలి ఇంకా వాటర్ తాగాలి ఇంకా కొంచెం నవ్వుతూ స్టార్ట్ చేయాలి
ప్రాక్టీసెస్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్
నువ్వు చాలా ఇంపార్టెంట్ అసలు ప్రాక్టీస్ ఎక్కువ ఉంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా వస్తుందేమో కదా
అవును నువ్వు చెప్పినాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నా కూడా లైక్ నేను ఫస్ట్ టైం ఎలా భయపడ్డాను ఇప్పుడు నాకు అంత భయం కాలేదు నీకెలా ఉంది ఇప్పుడు
నా కూడా కొంచెం కాన్ఫిడెన్స్ తోనే ఉంటే నువ్వు చెప్పిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా నెక్స్ట్ వీక్ ఉంది గదా సెమినార్ మంచిగా మంచిగా చెప్ అంటే మంచిగా చెప్పేకి ట్రై చేస్తా
మ్మ్ కానీ ఒకటి గుర్తు పెట్టుకో ఫస్ట్ సెమినార్ అందరికీ కష్టమే ఎక్స్పీరియన్స్ మస్తు ఈజీ అయిపోతుంది అలానే
సరే అయితే నేను ఇంకోసారి ఇప్పుడు మిర్రర్ లో మిర్రర్ ముందరుకుపోయి ఒకటికి పది సార్లు ప్రాక్టీస్ చేసుకుంటా ఇంగా ఈసారి కొంచెం భయం లే కుండా ఆ భయంని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తా
అవును ఇంకా రేపు నేను కాలేజ్ కి త్వరగా వచ్చేస్తాను నువ్వు త్వరగా వచ్చేయి అప్పుడు నా ముందర కూడా ఒక టూ టు త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయి నాకి కూడా ప్రెజెంటేషన్ చూప్ ఇ నీకేమైనా డౌట్స్ ఉంటే నేను హెల్ప్ చేస్తాను
మ్మ్ సరే అయితే అంటే నువ్ నేను ఒక్కసారి ఏం చేసినానంటే అది ఓవర్కమ్ చేసుకు పోడానికి పెన్ను పే పెన్ను తీసుకొని పోయినా అనమాట స్టేజ్ పైన నాకు వచ్చే షివరింగ్ మొత్తం నాకోచ్చే టెన్షన్ మొత్తం ప్రెషర్ మొత్తం ఆ పెన్ను పైన అదిమేసి పెట్టుకున్న వెనకాల కట్టుకొని హ్యాండ్స్
హ్మ్ వర్కౌట్ అయిందా
మ్మ్ కొంచెం వర్కౌట్ అయ్యింది
ఎవరిచ్చారు మీకు ఈ ఐడియా
ఈ ఎవరు అంటే మా ఇంట్లో మా అమ్మనే చెప్పింది నాకు ఒకసారి ఇట్లా పట్టుకొని పో అని
అవునా అయితే యూస్ ఫుల్ అయిందన్నమాట నీకు ఆ ఐడియా
మ్మ్ ఆ ఇంగా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి గదా ఇంగ నాకు చాలా టెన్షన్ గా ఉంటుంది ఆ టైమ్ లో
ఎగ్జామ్స్ అంటే ఇంకా భయమేలే ఖచ్చితంగా టెన్షన్ పడాల్సిందే ఇవి ఎప్పుడు ఎలా పేపర్ ఇచ్చేస్తారు గుడా వాళ్ళకి అర్థం గాదు మాకి అర్థం కాదు
అవును ఇంకా నీ రిజల్ట్స్ కూడా వచ్చినయి కదా మంచిగా పాస్ అయినావు
అవును ఎంత భయపడ్డాను తెలుసా ఎంత అసలు ఎంత టెన్షన్ పడ్డానంటే ఏమవుతుందో ఏమవుతుందో అని చెప్పి కానీ నాకు ఒక సబ్జెక్ట్ లో బి గ్రేడ్ వచ్చేసింది ఇంకా ఆ సబ్జెక్ట్ లో ఒకటి ఎలా యెళిపోయింది అని చెప్ ప్పి ఆలోచిస్తున్నా
హ్మ్ ఏం ఏ సబ్జెక్ట్ అది బి వచ్చింది దాంటికి
అది యాక్చువల్గా ఏమైందంటే నాకు ఫస్ట్ ఎగ్జామ్ ఫినాన్షియల్ మానేజ్మెంట్ టున్నింది ఇంకా ఎగ్జామ్లో నాకు వాళ్ళు కేస్ స్టడీ అని చెప్పి ప్రతి ఎగ్జామ్లో ఇస్తారు ఆ కేస్ స్టడీకి మేము అంటే సాల్వ్ చేసి రాయలా కానీ ఫస్ట్ ఎగ్జామ్ కి వాళ్ళు కేస్ స్టడీ అనేది ప్రాబ్లమ్ ఇచ్చేసారు సో నాకీ టైం మానేజ్మెంట్ అ ర్థం కాలేదు ఆ కేస్ స్టడీ మీద ఎంత కేటాయించాలి అని చెప్పి ప్రాబ్లమ్ ఇచ్చేసారు కాబట్టి నేను ఈజీగా చేసేసా త్వరగా ఫస్ట్ ఎగ్జామ్ కి కానీ సెకండ్ ఎగ్జామ్ ఒ చ్చి మార్కెటింగ్ మానేజ్మెంట్ అది థియరీ ఎక్సామ్ ఇంకా కేస్ స్టడీ కూడా వాళ్ళు థియరీ టైప్ లోనే ఇచ్చినారు
ఆ
సో నాకు ఈ టైం అనేది సఫిషియంట్ అవ్వలేదు ఆ కేస్ స్టడీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి రాయడానికి సో నాకు తెలిసి ఇంకా ఆ కేస్ స్టడీ లోనే ఆ మార్క్స్ పోయుండొచ్చు అని చెప్పి ఆలోచిస్తున్నా
నేను కూడా అస్సలు ఈ సారి నాకు నైన్ పాయింట్స్ పైన్ రావు అంటే నేను సెకండ్ ఇయర్ నుంచి నా బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి లాస్ట్ ఎండింగ్ వర్కు సిజిపిఏ నైన్ పాయింట్స్ పైన తెచ్చుకోవాలని నాకు ఒక డ్రీమ్ ఉన్నింది అనమాట
ఆ
సో అది డ్రీమ్ ఆ కంటిన్యూ అట్లే చేయాలని నేను ఈసారి ఎగ్జామ్స్ బానే రాసిన్నా ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ నాకు ఈ ఫోర్ ఫైవ్ పేజెస్ పట్టింది ఎస్సేస్ రాయడానికి చానా టైం పట్టేది ఒక ఎసే క్వశ్చన్స్ నేను థర్టీ మినిట్స్ రాసిన ఈ సారి ముందు అసలు ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా రాసే వచ్చే దాన్ని సెమ్ లో అయితే ఈసారి ఒక్కటి కూడా ఎక్స్ట్రా రాసిలా ఇగ అట్లా కొంచెం వన్ టూ క్వశ్చన్స్ కొంచెం తెలీకా అంటే రాసిన కొంచెం పైన పైన రాసేసి వచ్చినా ఈసారి పోతుందిలే ఖచ్చితంగా పోతుందిలే అనుకున్నా అన్ని ఎగ్జామ్స్ పోతాయిలే అంత రాదు అనుకున్నా చూస్తే నైన్ పాయింట్ ఫోర్ వచ్చింది అసలు ఎంత సంతోషం వచ్చి అంతే ఎంత అసలు సంతోషపడ్నానో నేనైతే
అవునులే అంటే కొన్నిసార్లు మేం ఎక్సెప్ట్ కూడా చేయము దానికన్నా దేవుడు మగి ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాడు
అవును నేను అసలు అ దేవుని ఎంత ప్రే చేసా తెలుసా నైన్ పాయింట్స్ పైన నైన్ వచ్చినా నాకేం బాధ లేదు అని నైన్ పాయింట్స్ ఖచ్చితంగా రావాలా అని ఇంగ నా అట్లే జరిగింది
అంతేలే ఇంక దేవుడు మన హార్డ్ వర్క్ చూస్తుంటాడు కదా ఖచ్చితంగా ఎందుకు ఇయ్యడు చెప్పు
ఇంగ అవును ఇంగ ఎగ్జామ్స్ ఉంటే అసలు ఇంగ పడింటుంది కదా ఇంకా క్లాస్ రూమ్స్ క్లాస్ రూమ్స్ ముందలా అన్ని చదివేసి ఉంటాం కానీ చెయిలు కాలు వనికిపోతా ఉంటాయి తెలుసా అంతా శివరింగ్ అయితా ఉంటుంది క్వశ్చన్ పేపర్ చూసేంత వరకు షివరింగ్ అయితానే ఉంటుంది క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాతే నే రిలాక్స్ గా ఫీల్ అయిత తర్వాత
అవునండి నిజమే
ఇంగ ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని ఉండింది మాకి ఎంత టఫ్ అంటే దానికి ఒక్కొక్క క్వశ్చన్ నేను ఒక్కొక్క గంట రాసిన అసలు ఇంగ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అనగా ఇంగ నేను సెకండ్ క్వశ్చన్లోనే ఉంటా ఎస్సే క్వశ్చన్లో ఇంగ వా ఆ వన్ అండ్ హఫ్ అవ ఇంగ ఆ వన్ అండ్ హాఫ్ అవర్లో ఇంగ నేను ఆ వన్ అండ్ హాఫ్ అవర్ లో ఇంకా త్రీ ఎస్సేస్ రాసి టెన్ షార్ట్ ఆన్సర్స్ రాయాలం ఎంత అసలు ఎంత మేనేజ్ చేసింట చెప్పు నేను టైం ఎందుకో ఈ సెమ్ లోనే అట్లా జరిగింది నాకు ముందు సెమ్ లో ముందు సెమ్స్ అంతా ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేస్తంటి నేను
ఇంకేందింక కొన్ని కొన్ని టైమ్స్ అలా అయిపోతుంది టైమ్ మేనేజ్మెంట్ అనేది ఎలా మేనేజ్ చేయాలో మొత్తం అవ్వద్దు ఎందుకంటే ఆ క్వచ్చన్స్ కూడా అలానే ఉంటాయి ఇంకా ఎస్సే క్వచన్స్ అయితే ఎంత టైం పడుతుంది తెలుసా వన్ అవర్ అయిపోయింటుంది ఇంకా మేము ఫస్ట్ క్వచ్చన్లోనే ఉంటాము అలా జరుగుతుంది ఒక్కొక్కసారయితే
ఉమ్ ఇంగ పైగా మాకి ఒక్కొక్క ఎస్సే క్వశ్చన్ ట్వెల్వ్ మార్క్స్ కి ఇంగ హిస్టరీ నుంచి రావాలా హిస్టరీ నుంచి ఇంగ ప్రెజెంట్ వరకు వస్తే ఇంగ దాన్ని వాళ్ళు ఎంత ఇస్తరు టెన్నో నైనో ఏస్ స్తరు థియరీస్ అయితే అంత ఈజీగా ఏయన్ కూడా వేయ్యరు
అవును తియరికి ఫుల్ మార్క్స్ అస్సలు వెయ్యర్లే
ఇంక ప్రాబ్లమాటిక్ అంటే ఇంగ ప్రాబ్లమాటిక్ నీకు తెలిసిందే అబ్బ నాకి మెంటల్ ఏ కేస్తున్న ప్రాబ్లమ్స్ అంటే
ప్రాబ్లమ్స్ గురించి చెప్పకు తల్లి
హ్మ్ అసలు కొంతమంది ఉంటారు అసలు ఎంత ఇష్టం ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమోప్ప
బా నాకైతే వద్దులే తెలిసిందే కదా నీకు
ఉమ్ అవును నీకాల్సయంగా గుర్తుకుందిలే
మర్చిపోలేం అది
సరలే అయితే డిన్నర్ చేసేసి వస్తా మళీ మాట్లాడుకుందాం
ఆ సరే అయితే బాయ్
ఉమ్ బాయ్